మ్ తిన్నా
ఏం చే ఆ తిన్నాను తినేసి మళ్ళీ వెళ్తాన్నా కళాశాల కి మీరు తిన్నారా? మాకు వెజటేబల్ రైస్ ఉందండి. అంతా పచ్చడి పెట్టారు.
హు
మీకు?
మాకి అన్నం, పప్పు. మాకి ఇంకా అదే పెడతారు ఎ
ఓ ఓ బావుంటది అన్నారే మీ పీజీ ఫుడ్.
బానే ఉంటదండి నేను అదొకటే తింటా. ఇంకా మజ్జిగా రసం అవి ఏం తినను తినే వాళ్ళు అన్ని తింటారు కాబ సరిపోతది. మనమంతా హెచ్చులు.
అంతేలేండి. ఇంకా నైట్కి ఎం పె ఆ మా మాది ఇంతకుముందు వేరే పీజీ ఇప్పుడు వేరే పీజీకి మారాము. ఇప్పుడు ఉన్న పీజీలో అయితే బానే వస్
మ్
బానే పెడుతున్నారు.
మావి మార్నింగ్ హోమ్ సర్వీస్.
ఉహ్ మాకు మా ఓనర్స్ది బ్యాంగళూర్లో కూడా ఉందంట పీజీ. రెండున్నాయంట ఒకటి బాయ్స్ ది, ఇంకోటి కోలీవింగ్ అంట. ఆహా అక్కడికి ఇగ ఇంకోటి కోలీవింగ్ అబ్బాయిలు, అ మ్మాయిలు ఇద్దరు ఉండచ్చు.
ఓ కో ఓకే ఒకే
ఆ ఆ అది ఒకవేళ అది చూసుకోవడానికి మా ఓనర్స్ కాని వెళ్ళారంటే ఫుడ్ బాచెయ్యరు లేకపోతే బానే చేస్తరు.
ఉహ్
ఇంకేంటి మరి?
మాకేమో మార్నింగ్ బాగ పెడతారు మధ్యానం ఆ ఇంకా సాయంత్రం స్నాక్స్ పెడతరు.
స్నాక్స్ పెడతారా డైలీ ఏం పెడతరు?
అంటే నార్మలే. ఆ ఒక్కొక్కసారి పానీపూరి అట్లాంటివి పెడతారు.
బావుంటదా పానీపూరి.
ఏమో అట్లా ఓకే ఓకే అన్నట్టు ఉం
ఉహ్
ఒక్కసారి సమోసా
హ్మ్
ఊ అవి ఎంరుల్లి పర్లే.
హ్
మళ్ళీ
ఆ సరే బాయ్ ఆ బాయ్ హ్మ్.
ఎవరిక అండి బాయ్ అత్ప్తుము
ఆ మా స్నేహితులు కనిపించింటే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు
ఉ
వాళ్ళు ఇంక సాయంత్రం గుడికి వెళ్దాము అని అంటు ఉన్నారు సరే అన్నా
ఓహో వాళ్ళు కూడా మీ మీ పిజీంగేనా
లేద అండి వాళ్ళు వేరే పిజీంగ్
మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నార్ న్నారుగ
అందరూ మా స్నేహితురాలు సి సెక్షన్ పాప ఉంది ఆ పాప ద్వారానే పరిచయం ప్రతి ప్రతి ఒక్కరు అవ్యాగ్ ద్వారానే పరిచయం
ఓహ్
ఉమ్ నాకు తెలిసిన అబ్బాయిలు అందరూ వాళ్ళ క్లాస్ వాళ్ళే అట్లా తెలుసు
ఉహు
మ్
మ్ చేప్పాల అండి ఏంటో కాలేజీకి వెళ్ళిపోవాలని
రోజు రొటీన్ అయిపోయింది లేసామా రెడీ అయ్యామా వెళ్ళామా వ టైఆడేదో వచ్చేస్తామ్ మళ్ళీ వచ్చామా తిన్నామా అయిపోయింది
ఆ అవును
ఉమ్
మీ ము మీ ముందు చూడ అండి ఒక అమ్మాయి పోతుంది అంటే తల అట్లా ఇట్లా ఊపుకుంటు
ఇప్పుడు ఆఅ ఇప్పుడు పోయిన పాప లావెండర్ డ్రెస్ పాపనా
ఆహా ముందర అబ్బాయి
ముందర అబ్బాయా
ఏ చూడలేద అండి
ఆ అప్పుడేలే ఏంటో తిక్క తిక్కల వల్ల తిక్కలల్లో ప్రవర్తిస్తు ఉంటారు జనాలు
కాలేజ్ లోనే ఉన్నారులే మ్ అవును మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి
బిర్యానీ ఇంకొక ఆప్షనే లేదు నాన్ వెజ్ ఏదైనా ఇష్టమే కానీ బిర్యానీ నే ఎక్కువ ఇష్టం
బిర్యానీ రీల్ ఏమున్నా మీ లైక్ ఉంట అది
అంటే అంత అంత ఇష్టం అన్నమాట నాకీ ఈ బిర్యానీ అంటే
ఆహా ఎందుకు బిర్యానీ అంటే అంత ఇష్టం
ఏమో తెలియద్ నచ్చుతారు బాగు
ఆహా
మీకు నచ్చదా
ఆ నాకు ఇష్టమే అంటే ఇష్టంగానే తింటా కానీ అంత ఎక్కువ ఇష్టమే
ఎక్కువ అదే రోజు అయినా తింట అండి పెట్టేవాళ్ళు ఉంటే
ఆహా ఉమ్
ఈ ఏండ నాదై అయితే ఇంకా బిర్యానీ రోజు తిన్నా ఇంకా దినాల దినాల అనిపిస్తా ఉంటా అది
మన కళాశాలలో చాలా మంది ఫోర్త్ ఇయర్ వాళ్ళు కూడా వస్తా ఉన్నారు. ర్టిఫికెట్ కోస్మంట ఆ చాలా మందొచ్చారు
మనా అంటే మీ సీనియర్సా
ఆవ్ ఆమ్ సిఎస్టి డిపర్మెంట్ సీనియర్స్ లాస్ట్కి వాళ్ళ చదువు వైపొనా గుడ తి ప్పించుకుంటానే ఉండావ్ ఉన్నారు వాళ్ళు సర్టిఫికెట్స్ కోసం ఈజీగా ఇవ్వట్లా
హూమ్ అంతే
హూ
దానిగ్గుడ వాల్గాలంటే ఇంకా మనీ పే జేయక్పోతే తీస్ మీరె అట్ల జేస్తాంటరేమో
చే మ్మో అంతే ఇంక దానిగ్గుడ్ డబ్బులంటే ఊ
ఇంకేంద్ మరి సాయంత్రం ఏంటి ప్లాన్సు
అవ్వే అవి మ్ సాయంత్రం మా పక్క రూమ్ వాళ్ళు మేము కలసి ఆ అలా వెళ్దాం అనుకుం ఉన్నాం బయటకి ఇక్కడికైన
అవునా హూమ్ ఉహు
ఇంక వెళ్ళి ఎంతకొస్తామొ ఏమో
ఈ గాలెక్కువొస్తుంది గదా
హా అవున్
వూన
చానా గాలొస్తాందెందుకో
ఊ అవును ఉ ఇంకేంట్ మరి
మీక్కుడ అక్కడ గాలెక్కువుందా
అవునండి ఇక్కడ అన్ని చెట్లే గాలి ఎక్కువస్తుంది
హో
సహా
మాకి గూడ గాలి చానా ఇంకేంటండి
చొప్పాలీ ఇ రోజ్ మా స్నేహితురాల్ పుట్టిన్ రోజ్ పుట్టిన్ రోజై శుభాకాంక్షలు
ఏంటండీ మీ మీ స్నేహితురాల్ది
ఈరోజు మా స్నేహితురాల్ది పుట్టిన్రోజన్మా ఇంక పొయ్యి విష్ చేసి వొచ్చా
మీకి ఎట్లా ఇంకా ఏమన్నా ఫుడ్డు అట్లా పార్టీ ఏమన్న ఇస్తర
లేదండి నాక్ తెల్సినంత వరకు ఏముండదు ఉ మేము కేక్ అనుకున్నాం కానీ ఎవరు ఏమి ఇంట్రెస్ట్ చూపిలా ఇంగ్ మేము ఆగిపోయాం హ
హూ
నేను కాదు ఇంకేంటి మరి
అంతేలేండి అందరు అనుకుంటే నేను లేకపో
కానీ ఇది ఫైనల్ ఇయర్ కదా ఇంకా నెక్స్ట్ ఇయర్ పుట్టిన్ రోజ్కి ఎవరెక్కడుంటారో తెలీదు
ఆ అవును
హ్మ్ అవునవును మ్మ్
మా స్నేహి మా స్నేహితురాలు ఒక అమ్మాయి ఉంది ఎప్పుడు ఆ ఎప్పుడు మంచి ఫోటోలు అంటే చెడ్డగా ఫోటలు ఎప్పుడు తీద్దామా అని వెయిట్ చేస్తా ఉంటది ఎప్పుడు ఎప్
కాలండి మనం
ఆ తీయాల
టైం చూసుకొని తీద్దాం
ఎప్పుడు అదే పని ఇగేం
హ్మ్ అవును మా ఆ అమ్మాయి ఫోను దొరకడమా ఆ అసలు దొరకద్ తెలిసి దొరికితే మాత్రం ఆడుకోవచ్చు ఆ పాపతో
ఆ అవున్
చూసుకొని ఎవర్
ఫోన్ లో తన ఫోటోలు కన్నా మనవే ఎక్కువ ఉంటాయిలే
ఉన్నాయి తని కానీ తనవి కూడా ఉన్నాయి అన్నమాట కొన్ని క్రింజ్ ఫోటోలు.
హుమ్
అవ పొద్దున డైలాగ్ అనింది మీరు గాని నా ఫోన్ తీస్ కొని నా ఫొటోస్ అన్ని చేసేస్తే మిమ్మని జీవితంలో నేను దగ్గరిచ్చాను అని అన్నింది.
మ్మ్ హు
ఆ టైం చూస్తున్నా ఎత్తేద్దాం ఫోను అరే ఎత్తేసినా అన్నిటికి ఈ పాస్వర్డ్ పెట్ కొనింటది
అప్పుడు ఊరికే వేస్తా అది వృధా కదా
నాకు దొరికింది కూడా మొన్న ఫోను, కానీ అన్నిటికీ పాస్. వర్డ్ పెట్టేసింది ఇంకా అవ్వలా
అయ్యో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కొందరు నేనైతే నమ్ నా ఫోను ఎవరన్నా ఎత్తుకోవచ్చు అందరికి తెలుసు అందు కె బకరా అయితా ఉంట ఒక్కొక్కసారి
అవునండి మొన్న నాస్ నా ఫోన్ తీసుకొని ఇట్లా వాట్సాప్ లో మెసే ఆ అబ్బాయిలు, అమ్మాయిలు ఉండే గ్రూప్ లో మెసేజ్ చేసేసింది.
అయ్యోయ్యో మీకన్నా ఒక్కసారే మా మా స్నేహితురాలు అయితే సార్లు చేసింటారో నన్ మధ్య
ఆ అట్లే మనం ఏదో రోజ్ తీసుకొని చేయాలండి హ్మ్ ఆ
తిన్న పెట్టేసి ఇయ్యి అన్నీ ఏంటో మనం
హు హ్మ్ రేపు వెళ్ళిపోతాం అనగా ఈ రోజు వచ్చినా చాలండి ఏంటి నీళ్ళు పడుతున్ శబ్దం వస్తుంది
ఆ అవునండి ఇక్కడేదో వాటర్ లీక్ అయినట్టుంది మొత్తం
ఆహ
ఏంటో అంత కారిపోతున్నాయి వాట్రు
ఉమ్ మన డబ్బులు తీసుకోని కళాశాల అంతా బిల్డింగ్ లేపేస్తా ఉన్నారు
సరిగ్గా కట్లేమో అది వాటర్ అంతా వచ్చేస్తున్నాయ్
ఆ ఆవ్
ఏంటో అండి వీళ్లు మన డబ్బులు తిని మనకే
అవునులే కొత్త కో మనం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకె మూడు నాలుగు బిల్డింగ్ లే పేసినారు మూడు సంవత్సరాల్లో
ఏం చేస్సన్నారో ఏమో మన డబ్బులు అంతా
అవును మ్మ్ మళ్ళీ టార్చర్ రోజు చూపిస్తారు
హెలో
ఆ ఆ విన్పిస్తుందా
ఆ ఇంకా మీరేం మీరేం ప్లాన్ చేంజ్
సాయంత్రం ఇప్పుడే నా స్నేహితురాలు ఒక అమ్మాయి కనిపించి సాయంత్రం గుడికి వెళ్దాము అని ఆ ఇంకా వెళ్తే అక్కడికి లేకపోతే రూమ్ లో కూర్చొని ఏదో చేసుకునేదాన్ని అంటే
హ్మ్ సరే అండి అయితే మళ్ళీ మాట్లాడుదాం